ఓవర్ బి
గుడ్ ఈవినింగ్ మేడం బాగున్నారా
బాగున్నా మీరు ఎన్న ఉన్నారు
ఆ మేము కూడా బాగున్నాం మేడం ఇంకేంటి విశేషాలు
ఇంకా చెప్పండి ఈ రోజు ఎలా గడిచింది
ఈ రోజు చాలా బాగా గడిచింది ఎండలు బాగున్నాయి ఎక్కడ గడిచుడు మస్తు చెమటలతో నే పరషాన్ ఆయతాన్నాం మేం మ్ బాగా వేడైతది మాకు కొంచెం చల్ల పడ్డది కాని వర్షం లేదు మేడం మాకు బాగా మబ్బు మబ్బు ఉంది, మ్ అవునండి
ఇంకా టిఫిన్ బై ఏం తిన్నాను
తొంభై మూ మధ్యాహ్నం మేడం చూడండి తోటకూర తోటకూర తిన్నాం ఇప్పుడు గో ఆ క్యాబేజ్ వాడతా, మ్ అ
నువ్వు ఎక్కువ ఇష్టపడ సీజన్ ఏంటి?
నేను ఎల్లి ఏంటి వర్షాకాలం ఇదే ఇప్పుడు చల్లాగా వర్షం వస్తా ఉంటే మంచిగా ఏమన్న తినుకుంట మంచిగా మంచిగా కప్పుకొని పండుకోవచ్చు మేడం
అవును
మ్మ్ మీకు ఏదంటే ఇష్టం మేడం మరి
నాకు వింటర్ సీజన్ చాలా ఇష్టం
వింటర్ సీజన్ లో చాలా ఇష్టం ఎందుకు చలికి బాగా మస్తుండాలి ఉంటద రా
ఆ వెదర్ అంతే
ఆహా మ్మ్ మ్మ్
ఇంకా ఈ వీకెండ్స్ కి ఏం ప్లాన్ ఉన్నాయి నాకు నాకు నేను ఈ వీకెండ్స్ కి ఏం ప్లాన్స్ ఉన్నాయి
ఈ వీక్ అయితే మేము ఏం ఆలోచించుకోలేదు
ఆహా
మీకు తినడానికి ఏది ఇష్టపడతారండి మరి
నాకు బిర్యానీ హలీం చాలా ఇష్టం
ఆహా బిర్యానీ హలీం అంటే చాలా ఇష్టం ఇగ వేరే వే ఏ కూరగాయలు పప్పులు వద్దన్న మీరు ఆ ఆ మీర్ తర్ నాన్ వెజిటె నాన్ వెజ్ ఏ ఇంగ
అవును నీకు ఫుడ్ ఫేవరెట్ ఏంటి
నాకు ఫుడ్డులా చూడండి ఏ పప్పు అంటే తోట కూర ఎక్కువ ఇష్టం ఇంకా చాపలు పచ్చి చాపలు అంటే బాగా ఇష్టం అండి
ఆహా
మ్మ్ వంకాయ కూడా బాగా ఇష్టం
ఆహా
మ్మ్ ఇగ పప్పులు నాకు ఎక్కువ తిన బుద్ధిగావు మే కూరగాయలు ఏదైనా పర్వాలే
ఆహా
ఇంకా మరి విశేషాలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ ఇంట్లో మమ్మీ మీ డాడీ మీ తమ్ముడు అందరు
అవునవును
ఆహ ఆ మారిటెల్తారు బయటికి ఇప్పుడు మ్మ్ మ్మ్ ఇంకా చెప్పాలె మరి మాకే వర్షం వస్తలేదు మీకే వస్తుందండి మరి
ఆ కాదు వర్షం వస్తంది
హ్మ్ హు మ్మ్
నా ఒపీనియన్ ప్రకారం మొబైల్ ఫోన్స్ చాలా యూస్ఫుల్ ఇం న్ఫర్మేషన్ వెంటనే దొరుకుతుంది
అవును ఆ మొబైల్ ఉండట్లే కదా వర్షం ఎక్కడ ఉంది ఎక్కడ లేదు ఎక్కడ పడుతుంది ఏ వా తర మారణం వివర దగ్గర ఏమున్నదన్నట్టు ఇమీడియట్లీ చేరుకుంటుడు కదా మొబైల్ తోనే ముందు ఎక్కడండే లేకుండే మూడు నాలుగు రోజులకు మనకి ఇన్ఫర్మేషన్ పోయ్యేది
అవును
కానీ ఇవాళ కొన్ని మంచి కూడా ఉంది చదువు కూడా ఉంది
అవునవును యూస్ఫుల్ అన్ని అప్పు ఉంటాను కానీ స్టూడెంట్స్ ఎక్కువ టైమ్ సోషల్ మీడియా లో వేస్ట్ చేస్తారు ఉ
చాలా మంది అయితే మంచి చదువుకు ఉపయోగపడుతుంది మొబైల్ అన్నది ఇక చిన్న పిల్లలకైతే మొత్తం మొబైలే కావాలి కార్టూన్ పెట్టియండి చూసుకోండి లేకపోతే ఏడొస్తారు ఇక పిల్లలు మొబైల్ మొబైల్ మొబైల్ మా అప్పుడు మొబైల్ మా మొన్నటి వరకు తెలివది మా మొబైల్ ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఆపరేటింగ్ మాకు రాదు పిల్లలకు వచ్చిన మా
అవును అది మొబైల్ ఫాల్ట్ కాదు కదా యూస్ చేస్ వే విధానం మీద డిపెండ్ అవుతుంది
అది కూడా కరెక్టే గాని ఉ కానీ కొందరు అట్లు ఆలోచించరు కదా ఈ తీస్తారు ఏది పడితే అది చూస్తారు వాళ్ళకు తెలివదు కదా చూసుట్లా అరే మరొకసార్ చూద్దా మళ్ళ ఏమో ఉన్న అన్నట్టు వేరే కూడా చూస్తారన్నారు పిల్లలకు తెలివక చూసి అది అలవాటయిపోతున్నారు
అవును
ఆ అదేదో తెలివది కానీ చూస్తారు ఒక్కసారి చూసారు కదా అదే ఇదేమో ఉన్నది మళ్ళీ చూద్దాం అన్నట్ ఏ
నోటిఫ అదే డిస్ట్రాక్షన్ ఉండాలి మొబైల్ లో
అ
నోటిఫికేషన్ వల్లనే కాన్సన్ంట్రేషన్ పోతుంది ఉ
ఆ ఆన్లైన్ క్లాస్ కూడా బాగా ఉపపయోగం పిల్లలకు స్కూల్ పిల్లలకయితే బాగా పడి కోస్తాది మేడం ఆ ఈ చిన్న పిల్లల కంటే ఈ అదిగ ఇవి తే గాని చదివే పిల్లలకయితే మొత్తం ఆన్లైన్ క్లాసులలో అయితే బాగా ఉపయోగం ఉండే ఇంక ఇప్పుడు ఇగ రాన్ రాను ఇళ్లి ఏమైతే కంప్యూటర్స్ అయిపోతాయ్ ఇంకా సెల్ తక్కువయితాయ్ కంప్యూర్స్ ఎక్కువైపో
అవునవును
ప్రతి ఒక్కరి బాబు అమ్మాయిల దగ్గర కంప్యూటర్ ఇగ చాలు ఆ
ఎంటర్టైన్మెంట్ ఓకే కానీ అవర్స్ అవర్స్ వీల్ చూడడం వల్ల టైం వేస్ట్
కొంచెం టైం అయినా ఎవరు కొంతమంది మంచిగా ఉపయోగించుకుంటారు కానీ కొంతమంది రీల్స్ చూసు కుట చెడిపోత లేరా మేడం
అవును
ఆ అదే కొందరు చూసి విడిపోతారు ఆ
రీల్స్ వల్ల కొన్ని కొత్త స్కిల్స్ రెసిపీ ఫ్యాక్స్ కూడా స్తాయి ఏంటంటే చాలా అద్భుతమండి టై టైం వేస్ట్
వేస్ట్ అది ఇప్పుడు చూ చూస్తా ఉంటే ఇప్పుడు మేమి కూడా ఎప్పుడన్నా చూస్తే మళ్ళా కొంచెంేపుయి అరే చెల్ సేల్ చూస్తే బాగుండి అనిపిిది కొంచెం రీల్స్ చూస్తే బాగుం అనిపిిది అన్నట్టు అదొకట ఆ అలవాటు అయిపోయింది అన్నటి అంతే చూసినకొద్ది చూడాలనిపి అవును మనకు ఫుడ్ లేకుండా పర్లే గాని సెల్ కావాల ముందు
హ అవును
టైం కు అన్నం తిన్నాం కానీ సెల్ల చూస్తాం మనం అ అలా అల్ అలా అయిపోయింది సే మొబైల్ది
అవును
ఉ ఇవ ఇవ్వాలా ఎల్లిండ్రా అండి మరి కాలేజ్ కు
అవును కనీ ఫేక్ ఇన్ఫర్మషన్ కూడా స్ప్రెడ్ అవుతుంది ఆ అందుకే వెరిఫై వెరిఫై చేసు కోవాలి ఇంటర్నెట్ ని కరెక్ట్ గా యూస్ చేయాలి
అవును ఉహు అలాగూడా ఆ
మొబైల్న్ని రోజులు పీపుల్ ఫేస్ టు ఫేస్ ఎక్కువ మా ట్లాకుతున్నారు
మొబైల్ బాగా నండి
ఉ
ఓకే మరి మీరు ఎట్లంది మీ మీ ఊర్లో ఎలా ఉన్నారు అందర్ బాగున్నారా
అవును ఎప్పుడు కూడా మొబైల్ వల్ల దూరం ఉన్న వళ్లతో కనెక్ట్ అవ్వచ్చు
అవునమ్మా కరెక్ట్ కావచ్చు ఆ దూరం ఉన్నళ్ళు కూడా దగ్గరికి గూడా గావచ్చు ఆ కొందరు మళ్ళ దూరం గూడా గావచ్చు మీరు అది అన్నారు నన్ను ఇదన్నరాని స్టేటస్న్ గూడా చూసి నన్న నాకు చూసే మీరు పెట్టటిరంటార ఇప్పడి జమానల అవునండి
హ్మ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాల్ వీడియో కాల్లు
అవును
లో ఉంటా అన్నారు
అవునండి మీరు ఎక్కడికైనా పోతారంండి తరగాల దగ్గరకి మరి
హెల్త్ గురించి మరి అక్కడ ఇన్ టైం వల్ల ఐ ప్రాబ్లం వస్తున్నాయి
అవును వస్తున్నాయి గాదా హెల్త్ గురించి అయితే బాగా ఇష్యూ ఇష్యూస్
చేస్తే వస్తాయి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి
చేయాలి కొంచం చెయకనే కదా ఆరోగ్యము హెల్త్ ఏది పడితే అది ఆయిల్ ఫుడ్, హోటల్ ఫుడ్ తినేసి కొంచెం హెల్త్ కి ప్రాబ్లమ్ తెచ్చుకుంటున్నరు. ఆ డైలీ తినట్లా
ఆ జె ఆ ఉ స్కూల్లో డిజిటల్ లెర్నింగ్ కి మొబైల్స్ చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఎగ్జామ్ టైంలో కి కూడా ఆ పీపర్లో చీటింగ్ లో కూడా యూస్ చేస్తారు. ప్రతి టెక్నాలజీకి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటున్నాయి. ఉంటాయి కదా